హలో
ఆ వినిపిస్తుందా మీకు
ఆ వినిపిస్తుందండి. రా మీకు వినిపిస్తుందా. ఆ బాగున్నామండి బాగున్నారా మీరు
ఆ ఏ బాగున్నామండి మేము కూడా
ఏం చేస్తున్నారు.
శుక్లవారం కదా అమ్మా వంట దేవుడికి అన్నముకూ
అవునా, నేను కూడా ఇది పరమాన్నం చేద్దాం అనేసి వండుకున్న.
అవునా, పర్వన్నం ఎట్లా చేస్తారండి.
బియ్యం కడిగేస్ ఇది పొయ్యి మీద పెట్టాక మెత్తగ ఉడికాక పాలు పచ్చిపాలు పోసి కసేపుడికాక బెల్లం వేసి నెయ్యి జీడిపప్పులు యాలకులు వేసి పెడతాము.
అవునా, మేమేమో పులిహోర చేసు అనుకుంటున్నాము. అయితే పులిహోర కోసం అన్ని పల్లీలు అన్ని వేయించి పెడుతుంది. ఇప్పుడే మా అమ్మ
అవునా ఆహ మీకూ చేయొచ్చా పులిహోర.
ఆ చెయ్యా అంటే చెయ ఎప్పుడు చెయలే కానీ ఇంగువ వేయాలని తెలుసు ఆ చూసిన చూసిన అయితే అన్నం వండాలి అన్నం ఆరబోస్తారు ప్లే ఒకే పె క్లాత్ మీద ఇంకా నూనెలో పల్లీలు ఏంచుతారు. సపరేట్ గా ఎండు మిరపకాయలు అన్ని ఇంగువ వేస్తే సూపర్ ఉంటదండి పులిహోర మీరు ఎప్పుడైనా చేసిర్ర అట్లా.
ఆ మేము ఇంగువ ఎక్కువ వాడము అనేసి పులిహోర అయితే మామూలుగా చి. త్త పండు ఉడకబేట్టేసి ఆ. మంచిదే గానీ ఎప్పుడు చిన్నప్పటి నుండి అంత అలవాటు లేకుండే కదా. మీరే.
మా ఇంట్లో అసలు ఇంగువ లేకుండా వంట చేయరండి అంటే పచ్చళ్ళు చేసిన దేనినైనా త తాలింపులకి. కెయ్యాల్సిందే.
అవున మీరు ప్రసాదాలు ఎక్కువ చేసుకుం ఆ. మీ. ఇంకా ఏమేమి ప్రసాదాలు చేసుకుంటారు మీరు.
మేము బియ్యప్ పాయసం చేస్తామండి వినాయక్ చవితి అప్పుడు బియ్యప్ పాయసం మీకు తెలుసా.
ఆహ ఎలా చేస్తారమ్మా.
బియ్యపిండి. తోటి బియ్యపిండి బెల్లం నీళ్లు అంతే ఆ మూడు రా మూడు. ఇంకా యాలకులు యాలకులు అనేది. చాలా ఇంపార్టెంట్ అన్నట్టు టేస్ట్ కోసం.
స్మెల్ వాసన కూడా చాలా బాగుంటది ఆ. వాసన కూడా మంచిగా వస్తుంది.
ఆ ఇంగు ఆ ఇదే యాలకులు చాలా మంచి కొంచెం. దంచాలి. రెండు మూడు వేషిన చాలు స్విట్ అసలు స్మెల్. చాలా బాగుంటది.
ఎలా చేస్తారు.
ఆ ఏం లేదండి ఈజీ. మూడే రకాలు అందులో వాటి. చెక్కర కావాలి మనకు బియ్యపిండి కావాలి. బెల్లం. యాలకులు ఇప్పుడు మనం పొయ్యి పెట్ట పొయ్యి మీద నీళ్లు వేడి చేస్తారు థై ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు నీళ్. పోషీ. బియ్యాం ఆ బియపిండి ఉండకనిస్త్. చ్చినాక బెల్లం కూడా వేస్తారు అట్లానే యాలకులు లాస్ట్ లో వేయాలి అంట ఎందుకు కంటది మళ్ళా ఉడికి ఉడికి కరబ్ అవుతదేమో లాస్ట్ లో వేస్తుంది మా అమ్మ అయితే మీరు ఏమనా చేసుకుంటారా అండి ఇట్లా పా స్వీట్లు ఇంట్లా
స్వీట్లనింటే పర్వాన్నం చేస్తాను మళ్ళీ ఏమో బెల్లపల్లి వేసుకుంటాను అంటే కొంచెం బియ్యపు పిండి ఉందనుకో కొంచెం బెల్లం ఉంటే బెల్లం కరగబపెట్టేసి బియ్య పిండిలో పోసి గట్టిగా కలిపి అందులో కొంచెం నెయ్యిను యాలకుల పొడి వేస్తాను వేసి మన పూరిల్లాగా చేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసి దేవునికి పెడతాను ఎప్పుడన్నా
అవునా అయితే మేము ఇంట్లో కొబ్బరికాయ కొట్టినాం అనుకోండి ఆ కొబ్బరిని వేస్ట్ చేయక మా మమ్మీ కొబ్బరి లడ్లు చేస్తది అండి చె
అవును నేను కూడా చేస్తాను చాలా బాగుంటాయి అవి
కొబ్బర్లడ్లు నాకు చాలా ఇష్టం ఇష్టం మా మమ్మీ చేస్తే చక్కరా కొబ్బరి అంత తే దాంట్లో ఇంకా అవసరమే లేదండి వేరేవి కాకపోతే కొంచెం స్టవ్ ముట్టించి పెనం మీద వేసి అవన్నీ ఉల్ ఆ ఏగి నంక బెల్ చక్కెర వేస్తారు దాంట్లో
అవునౌవును మంచిగా నె చిల్లా అంటే కొంచెం నేనలా చుపిస్తానంటే, కొంచెం నెయ్యి వేడిచేసి కానీ నెయ్యైతే కంపంన్ సరీగా ఎస్తాను. ఎందుకంటే నేన్ తీస్తా నా నెయ్యి, ఉ నెయ్యి కంపంన్ సరిగ ఎస్తాను. య్యేసి ఆ కొబ్బరికియ ఆ మిక్సి బట్టెస్తానన్నట్టు కొంచం బరక బరకగా మిక్సీ బట్టేసి, ఆ నెయ్యి లడ్డె ఆ మంచప్ ఫ్రై చేసి కొంచ్చం ఆ బెల్లం తురుమేసి అయ్ ఇందులో ఇదైతే మెయిన్గా పన్నన్నేది స్వీట్ జేస్నా గుడా, ఇది ఉంటది కదా మన పట్టికా అంటారు కదా.
ఆ అవునండి విన్నా ఆ
క్కన్ సరిగా ఏస్తారు ఎందుకనింటే అది ఏస్తే కొంచెం, టేస్ట్ బావుంటది మళ్ళీ కొంచ్ చో చల్లారినంక కూడా ఆ మ్ తొందరగా ఇంగది ముద్దగట్టే లక్షణాలు ఉండవ్ అన్నట్టు దానికి ఐతే అదిగి ఆ అది చల్లార్ న్నాంక మనం ముద్ద కట్టుకోవడానికి ఈజీ అయితది, నేను లడ్డూ లో గుడా మెయిన్ అదే ఎస్తాను.
అవును మీకు, ఔను కని మీకు ఇవి తెల్ కాండి క్యారెట్ ఒకవేళ కిలో ఒక్ ఒకవేళ ఎక్కు ఉన్నాయనుకో మీరు క్యారెట్ అలవాట్లొ జేస్కుంటారా తురిమి
ఆ చేస్తాను క్యారెట్ హల్వా జేస్తాను.
క్యారెట్ తురిమి చేస్సది మా అమ్మ కానీ ఎట్ల జేయాలో నాగ్గుడా థెల్వదండి. సో మీక్ తెలిస్తే నాక్ చెప్పండి.
నేను రెండు రకాలుగా చెప్తావ అచే స్తాను క్యారెట్ తురిమి నెయ్యిల వ ఆ ఫ్రై చేసి తర్వాత కొన్ని పాలు పోసి తర్వాత మామ్ ఎక్కువ నే బెల్లమే వాడతాను చక్కర తక్కువ వాడ్తాను. ఆ మన
మంచిది అంటరు కదా బెల్లమె ఎక్కువ
ఒక బెల్లం ఐటమ్సె చాలా ఇష్టం అన్నటు ఇగ బెల్లం కూడా తురిమేస్ సి అందులే ఎసి, ఆ కొంచెం డై ఫ్రూస్ అవి ఏస్తాను, ఇంకొక రకంగా ఎలా అంటే పాలున్న ఈ క్యారెట్ కడిగేసి పైన కొంచెం లైట్గా కోరుకొని, ఆ మళ్ళీ ఇది పైన పిల్ తీసేత్తాను అ స్కిన్ తీసేసి, ఆ పీసుల్ పీసుల్ కట్ జేసి అ మన ఆలుగడ్డ ముక్కలు వొస్తాం కదా కొంచెం పెద్ద పెద్దగా అలా కోసి కు క్కర్ లేసి పాలు పోస్తాను. పాలు పోసి కొన్ని వాటర్ పోసి చాలా విజిల్స్ ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా జుసి, తర్వాత పప్పు గుత్తి తోటి మెత్తగా మెదిపి, ఈ తర్వాత ఇ దాంట్లో ఇంకొ కొన్ని పాలు వోసి ఉడకబెడతానందులోనే బెల్లంమేస్ తను బెల్లమేసి నైయ్ నెయ్యేస్తాను.
అయితే మీకు దేవుడు ప్రసాదం అప్పుడు ఆ ఏమంట్రరు ఆ అట్టి పండ్లు కట్ జేసి, ఉల్లిగడ్డా ఆల్ ఏమంట్రు కొబ్బరిన్ కట్ జేసి చక్కెర ఏసుక్కొని తింటరు తెల్సా అండి మీకది.
లో వెడతారు కదా.
అవునవును ఆ మేము కూడా సత్యనారాయణ స్వామి రతం జేస్ కున్నమండి మా ఇంట్లో గృహప్రవేశం అప్పుడు మా నాన్న తీ అయ్యగారిని పిలిపిచ్చిండు ఐదు కథలు చెప్పిండంట అక్కడ చాలా మంచిదంట మనం విన్నా మంచిదే చూసినా మంచిదేనంట అ సత్యనారాయణ స్వామి రథంని
అవునవును ప్రసాదం కూడా చాలా బాగా ఆ ఏంటిది మన ఉక్మ రవ్వ లైట్ గా నెయ్యి లేేంపి మామూలుగ చక్కెర కలిపేసి పెడత
ఏ అందులో ఇగ ఇవన్నీ కొబ్బరి పా కొబ్బరి ఇవి ఇవన్నీ ఏస్తారు కదా
ఈ ఆరటికాయలు సన్నగా కడిగి కొబ్బరి వేసి చక్కర వేసి పెడతారు
అవునండి కొబ్బరి నీళ్ళు కూడా మిగిలితే అందరికి పోస్తారా అండి ఇంటికి వచ్చిన ప్ర ప్రతి ఒకరికి చుట్టలా కి మళ్ళీ భోజనం కూడా మొత్తం తిన్నాంకనే పం అంటే మొత్తం తినండి మంచిగా తినండి అని చెప్తారు కొ
సత్యనారాయ సత్యనారాయణ కథకాడ అన్నం కూడా ప్రసాదం లాంటిది అది ఏది వేస్ట్ చేయ్యద్దు అసలకు
అవునండి మొన్న మా అక్కయ్య పెళ్లి అయితే వ్రతానికి వెళ్ళినమండి మేము వాళ్ళింటికి కీ ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగిందండి మీన్స్ కొబ్బరికాయ తీసుకొని వెళ్ళినం అక్కడికి
ఆహా
చాలా మంచిగ జరిగింది భోజనం పెట్టిరు నిండుగా నిండుగా తిన్నము చా అసలు ప్రశాంత్ తంగా వచ్చేసినామండి ఇక అసలు
చాలా బాగుంటది అసలు సత్యనారాయణ వ్రతం కాడ అది మళ్ళీ ఇంకా తిరుపతి లడ్డు తిన్నారా ప్రసాదం
ఆ తిన్నమండి అసలు తిరుపతి లడ్డు అంటే ఎవరికైనా తెలియకుండా ఉంటదా చాలా ఇష్టం అది నాకు కూడా
అక్కడ చాలా బాగుంటది మళ్ళీ ఇక్కడ కూడా ఆ ఎక్కడ మన ఇక్కడ కూడా నేను రీసెంట్ గా ఒక గుడికెళ్ళానండి అది పప్పుల్ తోటే ఇక్కడ ముత్యాలమ్మ కాడ కూడా ఏం చేస్తారు అనంటే కాలి పెసరపప్పును చక్కెర కలిపేసి పెడతారు చాలా బాగుంటది మామూలు పెసరపప్పే గాని అది మన ఇంట్లో తిన్నట్టు అనిపించదు మామర ఇంట్లో తిన్నది వేరే టైస్ ఉంటు హలో హలో
పప్పు
హలో చెప్పండి ఆ
అందరికి వెట్ కుట్టమండి
అవునవును
చక్కెర పెడతారండి మస్తుంటది
అవునా ముచ్చ్యాలమ్మ కడ పెడతారు
అవునా మీకు ముత్యాలమ్మ దగ్గర పెడతారా
మా సైడు ఇక్కడ పెడతారు కాకపోతే మేము మామూలు అమ్మగారు కోసినప్పుడు కూడా సధంగా అదే పెసరపప్పు పాయసమే చేస్తారు, ఒంటి మీదకి చికెన్ పాక్స్ అంటారు కదా
ఆ అవునండి చిన్నప్పుడు వచ్చినాయి లా
ఆ పెసరపప్పు పాయసమే చేసి పెడతారు ఒంటికి హీటు తగ్గించి అవి తొందర తగ్గాలని
కారం తినొద్ అంటారు కదా అండి కారం తినొచ్చా
టారు గాని ఏమోని మేమైతే తినేది చిన్నప్పుడు అయితే సమ్మర్ లో మెయిన్ ఎగ్జామ్స్ టైమ్ లోనే అయ్యేదు అసలకు దానికి ప్రసాదాన్ని ఆ ఎగ్జామ్స్ టైమ్నే ఇటు ఎందుకంటే ఉగాది ఉగాది ముందే కదా అమ్మ వారు తిరిగేది
అవునవును
ఉ ఉగాది వారికే చేస్తారు అన్నట్టు
మేము నవరాత్రులకు కూడా బా రోజు స్వీట్లు చేసి పెడుతుందిండి, మా అమ్మ రోజు అలంకారం చేసినప్పుడు ప్రతిసారి సరస్వతి దేవికి అందరికి
అవునా
మీ దగ్గర జరుగుతాయా అంటే నవరాత్రులు
ఆ మా దగ్గర జరుగుతాయిలే గాని మేము ఎక్కువ శాతం మామూలుగానే ఇంట్లోనే చేసుకుంటాము ఎందుకంటే ఇక్కడ అంతా ప్రిఫరెన్స్ తీయరాండి
మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గరనేమో పూ రోజు దేవుడి దగ్గరకి వంట చేసుకొని, మా అమ్మ గుడికిళ్ళి పెట్టేసి వస్తంది దేవుడి దగ్గర
అవునా
ఒక రోజు లక్కి ట్రాల మాకు చీర కూడా దొరికిందండి చీర అమ్మవారిది
అదే దేనికైనా అదృష్టం ఉండాలండి అసలులకు
అవునండి
ఉ దేనికైనా పెట్టి పుట్టాలి అమ్మవారి ప్రసాదాలు చెయ్యాలన్నా అమ్మవారి ప్రసాదం మనకు దొరకాలన్నా
అవునండి మీ దారా మీ ద్వారా ఈరోజు నేను క్యారెట్ నేర్చుకున్నా అండి ఆ సరే అండి
ఆ సరే
ఉ